స హలో వినిపిస్తుంద వయిసు
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా ఏం చేస్తూంరూ
ఏం లేదు బయటికి వచ్చినా
అయ్యో బయటనే ఉన్నారా ఇంకా
అవును టైం పట్టేలా ఉందండి అందుకే
అవునా
ఖాళీ ఉన్నా కదా ఏమనా
ఏ వచేస్తురండి బయటికి పోయి
బయట పని ఉందండి కొంచెము కొను అంటే పిన్ని వాళ్ళు ఏదో కొంటున్నారు నేను పక్కన కూర్చున్నా అంతే మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి వర్క్క్షిప్ రాసుకుంటున్నాను
అయ్యో ఇప్పుడు కూడా వర్క్ షిప్ రాస్తున్నారా ఎంత డెడికేషన్ అంతే కదండి
మీరు ఇంత ముందుకే స్టార్ట్ చేసారండి మీ హెడేక్ వస్తుంది అయినా తప్పట్లేవు కొన్ని
ఎందుకు హెడ్డేక్ వస్తుందండి మీకు
నేను మ నేను హాస్టలో ఉంటానండి ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు ఫుల్ల రష్ అంటే అసలు కొంత ఎండలో మళ్ళా అంతా ఇబ్బంది ఇబ్బంది అయింద అండి ఇ సారి
దానిహెడ్డకి వస్తుందా
జర్నీ చేస్తే హెడ్డెక్ రాదా అంటే మీకు
హుమ్ అంటే అండి రష్ ఉంటది కదా అందుకే హెడేక్ వచ్చింటాడి అంటే ఎక్కువసేపు కూర్చొని కూర్చొని
కూర్చోని అంతే అనుకోవాలి గా
ఇంకా అండి తిన్నారా
ఆహా లేదండి తినాలి మీరు తిన్నారా
లేదు లేదు ఇక అంత కాలేజ్ నుంచి వచ్చినాక ఇంకా డైరెక్ట్ వచ్చేసినాం అండి ఏం చేస్త కాదనక రావాల్సి వస్తుంది క్షను
మేము మరి ఇలా మాట్లాడుతున్నా మీ పక్కన ఎవరన్నా ఉంట ఫీల్ అవ్వారా
ఎవరు లేరు బయటక వచ్చి మాట్లాడుతున్నా
అయ్యో
మన మాటలు వింటే వాళ్ళు ఏదో అనుకుంటారు అందుకే బయటకు వచ్చి వింటుంన్న
బయటకుొచ్చి మాట్లాడుతూన్నారా
అవునండి ఇంకా ఏం విశేషాలు ఇంకా ఇంకా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేసారండి
ఏం ఎంజాయ్ చేయలేదండి అటు ఇటూ తిరుగడే సరిపోయింది
అవునా మీరు ఇక్కడే ఉంటారా లేకపోతే ఊరికి వెళ్ళారా
ఊరికెళ్ళనండీ
ఊరికెలెస్చ్చార
అవునండి తప్పదు కదా వెళ్ళాలి కదా
ఏమేమి స్పెషల్ చేసారు మీ మమ్ మమ్మీ వాళ్ళు
మా మమ్మీ అయితే ఉగాది పచ్చడి భక్షాలు మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు ఆ మామిడికాయ పచ్చడి కూడా చేసారండి అదేదో చేస్తారంట కదా
చేస్తారు
అంతే అండి మీరేం చేసుకున్నారు
మేము ఉగాది పచ్చడి పోలేలు చేసుకున్నామండి మా సైడ్ పోలేలు అంటారు
అవునా అండి మా సైడ్ భక్షాలూ అంటారడి
నేనే చేశానండి నా చేత్తోని
అయ్యో ఎవరన్నా తిన్నారా మరి
ఎందుకు తిన్లేదు అయిపోయినాయి కూడా
ఏ పండుగ కాబట్టి అయిపోతాయి తొందరగానే అనేసి ఎక్కువ తినలేదండి
ఎందుకు ఎక్కువ చెయ్యలేదా మమ్మీ
చేసింది కాని తినాలనిపించలేదు
అసలు మీరు హెల్ప్ చేసారా లేకపోతే మమ్మీ చేసిందా
అంటే అ రోజు ఫైవ్ ఓ క్లాక్కిి లేచినా నేను అర్ధం చేసుకోండి
అంతే అండి పూజా పురస్కారాలు ఉంటే చెయ్యాల్సి వస్తుంది కదా
అనీ మీ దగక్కర అనుకుంటుారా అండి
హుమ్
పంండగ రోజు కూడా తొమ్మిది గంటల వరకు పండుకుంటాం అనుకుంటుారా
ఆ ఉంటారండి కొంతమంది పండుకున్న పడుకుంటారు చాలా పద్ధతి
అవునండి మరి
ఇంకా అండి కే కాలేజ్ ఉన్నాయండి ఇప్పుడు వెళ్ళి వర్క్ చేయ్యాలి. వా సుకోవాలి చదువుకోవాలి.
కొట్ట కదండీ మీరు
ఆ టాపర్స్ అవునవును ఇప్పుడు చదివితే ఏం కూడా రాదండి అందుకే వర్క్ షీట్ రాసుకోవాలి
- అయినా రేపు ఇంటర్న లో ఉందండి మాకు మీకు కూడా ఉండొచ్చు కదా
మాకు ఉంటుందండి ఈ టైం లో ఇప్పుడు ఎగ్జామ్సే కదా అందరికి నడిచేవి సో ఉంటది
మరి ప్రిపరేషన్
ప్రిపరేషన్ అంతే జస్ట్ చూసుకొని వెళ్ళిపోవడమే
వావ్ అండి మీరు మీకు ఐక్యూ ఫోర్ ట్వంటీ ఉందనుకుంటా వావ్
చాలా అండి ఐక్యూ
మీకు ఉన్నట్టు ఉందండి ఫోర్ ట్వంటీ ఉండొచ్చు
ఫోర్ ట్వంటీ చాలా అండి
చాలండి
త ఉంటందండి ఒక హండ్రెడ్
ఏ మీ అంత ఐక్యూ లేదండి ఏదో హండ్రెడ్ కూడా తక్కువనే అం అం
హండ్రెడ్ ఉన్న ఎక్కువనే
ఇంకా మరి
ఇంకా ఏమైనా నేర్చుకోవాలా అంటే రేప రేపటి ఎగ్జామ్ కోసం
రేపట్ ఎగ్జామ్ కోసం చూసుకుంటే థియరీ చూసుకోవాలి
ఉం
ఒకవేళ రెప్ వై రెప్ వైవా ఉంటే మాత్రం ఇబ్బంది అయితది
ఒకళరేప్ వైవా అడగకపోతే
లైట్
వైవా ఉంటాదేమో
అయినా అంత సీన్ లేదు లే
ఏమో అడిగితే లేదంటే ఓన్లీ ఎగ్జామ్ ఉంటంది బయి ఇ అడగదేమో అనిపిస్తుంది
నేన్ గూడా అదే అనుకుంటున్నా
మరి హాఫ్ హాఫ్ కండక్ట్ చేస్తారో లేకపోతే ఫుల్ కండక్ట్ చేస్తారు మా దగ్గ మాకైతే ఎప్పుడు హాఫ్ ఆఫ్ కండక్ట్ చేస్తారండి
అవునా మాకైతే ఎప్పుడు ఫుల్ గా కండక్ట్ చేస్తారంండి
ఇంగ ఒక్కొక్కసారి వాళ్ళు దీని బతిమలా డితే ఫుల్ కండక్ట్ చేస్తారు
ఉ
ఇంగ నేనేమొ నారోల్ నెంబరేమో లాస్ట్ నేను ఎప్పుడు లాస్టే రాస్తుండే
అయ్యోనా ప్పుడి ఫస్ట్ అండి నాది లా
మీరు ఎప్పుడు ఫస్ట్ ఉంటారు గదా అండి ఈరోజు మాది రివ్యూ కూడా అలానే ఉండే ప్రాజెక్ట్ రివ్యూ ఉండే సో అందరు ఫస్ట్ చెప్పినంక మాది లాస్ట్ ఉండే
అవున
చూప అ నేను కూడా నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ నేను గూడా ఎ తోని పేరు పెట్టుకుంటా అప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఉండచ్చు కదా
వావ్ దాని వల్ల డిసడ్వాంటేజెస్ కూడా చాలా
ఎందుకు ఫస్ చెప్పచ్చు చనా
ఫస్ట్ చెప్పాలంటే ఒక భయం ఫస్ట్ గాబట్టి టార్గెట్ చేస్తారు స్టార్టింగ్ కాబట్టి వాళ్నకి చాలా టైం ఉంటంది కాబట్టి లాస్ట్ అయితే మంత్రం జెప్పినా ఏం గాదు
ఆ అవును మొత్తం గుడ ఇనరాళ్లు
అదే గదా ఫస్ట్ ఏమో చాలా
అందుకే మిడిల్ మిడిల్లో ఉండాలి రోల్ నెంబర్ అా లైక్ ట్వంటీస్ ఫిఫ్టీన్స్ లో ఉంటే సరిపోతుంది లేదా అనంటే లాస్ట్ కైనా ఉండాలి ఎండ్ కైనా ఉండాలి
అవును
ఊ ఇకా
ఆ చెప్పాలి
వర్క్షేట్ ఎన్ని పే చేస్తున్నారు
సిక్స్
సిక్స్ పేజెసా
ఫై ఫై ఫై
ఫైవ్ పేజెసా
ఆ ఓల్డ్ వర్షిప్ లోనే రాస్తున్నా నేను
ఇంకెమ్మనా ఉన్నయా రాసేటివి
రేపు రాద్దాం ఎమ్మెల్యే మధ్యాహ్నం వరకు వర్క్ బుక్ తెచ్చుకో.
వర్క్ బుక్క
ఊ
ఆ
బ ఇస్తు కావ రేపటి రేపటికి ఇండెక్స్ తీసుకోవచ్చు. కోవాలండి తెచ్చుకుంటారా, తీసుకురావాలా
ఆ తీసుకురండి, మర్చిపోకండి, సర్టిఫికేట్ ఇండెక్స్
ఊ అవునా అండి
ఇక
ఆల్రెడి నాదగర కస సెట్ ఉంద అంటే మీకు ఒక్కడికి ఒక సెట్ తీసుకుంటే అయిపోతుంది.
ఓ అవునా ఉన్నాయా ఆల్రెడీ.
నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఒక ఆమె ఇచ్చిందండి.
వావ్ హు యిస్ ద ఫ్రెండ్
తనకు పెన్ ఇస్తే, తను నాకు వర్క్ ఐ ఇండెక్స్ పేపర్స్ ఇచ్చిందండి.
ఓకే ఓకే నైస్ ఫ్రెండ్
సండి
నాకు ఒక ఫ్రెండ్ ఉంటుంది తనే తెస్తు దాన్ని.
చాలా మంచిదండి అట్లా తెచ్చే వాళ్ళు ఉన్నారు మీకు. నాకేవ్వరు లేరండి. నేనే తెచ్చుకోవాలి. హ ఇ కామండి
స అట్లా తెచ్చే వాళ్ళే మంచి చూడలెండి
అవునండి మరి యూ ఆర్ సో లక్కీ ఉమ్ రేపు అలా తెచ్చినందుకు వాళ్ళకి ఏమని ఇయ్యండి ఓకేనా
యిప్పిస్తా
నాకు కదండి మీకు వర్క్షిప్స్ తెచ్చే వాళ్ళకి ఓకే అండి బాయ్ అండి
బాయ్